అవర్ నా వ్వాయిస్ వస్తుందా
హలో ఆ వినిపిస్తాంది చెప్పండి.
ఎలా ఉన్నారండి.
ఆ బాగున్నా మీరు బాగున్నారా
బాగున్నాయండి ఏం చేస్తున్నారు.
ఏం లేదు పా చిన్న పాప ఉంది పడుకోబెడుతున్న పాపని
అవున మ్యారీడ్ ఆ
ఆ మ్యారిడ్ మీరు
ఒక స్టూడెంట్నండి. ఇంక మ్యారేజ్ కాలే అవున మీరేమైనా వర్క్ చేస్తారా నాదా గ్రాడ్యుయేషన్ అయిపోయిందండి. వర్క్ జాబ్ కోసం చూస్తున్నా ప్లస్ బీ ఈ డీ కోసం ట్రై చేస్తున్నా
అవునా నేను కూడా బిఎడ్ అప్లై చేసిన రాయాలింగ ఎగ్జామ్
అవునా ఉహూ ఇప్పుడు అప్లై చేశారండి.
అంట్ సెంటరా
ఆ అప్లై ఎప్పుడు చేసారు.
త్రీ ఫోర్ డేస్ అయింది మీరు చేసిండ్రా అప్లై
లేదండి చేయాలే.
ఏప్రిల్ ఫిఫ్టీన్తే లాస్ట్ డేట్
ఏప్రిల్ ఫిఫ్టీంత
ఊ
చేయాలే. నెక్స్ట్ మంత్ వరక్ చేసేస్తా మీరేమ్ చేస్తారండి గ్రాడ్యుయేషన్ అయిపోయినంక
ఆ డిగ్రీ అయిపోయింది. ప్రజంట్ లైబ్రరీ సైన్స్ కోర్సు చేస్తున్న
అవును.
ఇంకా నెక్స్ట్ బిఈడి.
అవును ఉహ్
ఇంక తిన్నారా
లేదండి ఇంకా డిన్నర్ ప్రిపేర్ అయింది కానీ డిన్నర్ చేయాలి ఇంకా చేయాలి
ఆహా ఏంకర్రి
చిక్ ఆహ్ తోట కూర అండి మీరేం చేసారు
ఆలూ కర్రీ
అవునా తిన్నారా మరి
ఆ ఇంకా తినలేదు పిల్లలకి ఇప్పుడే తినిపించి పడుకోబెట్టిన ఇంగ నేను తర్వాత
అవునా ఏం చే అనుకున్నారు మర మీ పిల్లలు
ఆ ఒకరు వడుకున్నరు ఒకరు ఫోన్
ఇద్దరా
ఆ ఇద్దరు పిల్లలు
అవునా ఏం చేస్తారండి స్కూల్ వెళ్తారా
ఆ ఒక పాప స్కూలు ఒక పాప చిన్నది టూ ఇయర్స్
ఓహో
ఇంకా మీరు ఎంతమంది
ఆ అన్నయ్య మేమిద్దరం అక్క చెల్లెలం
ఆహా ఇంకా ఏ డిగ్రీ ఏ గ్రూపు
డిగ్రీ నాది బికామ్ అండి
ఆహా
మీరేం చ
కంప్లీట్ అయిపే నేను డిగ్రీలో ఎంపిసిఎస్
అవునా
హ్మ్
ప సైన్స్ న్యూసే చేస్తున్నారన్నారు
ఆ లైబ్రెరీ సైన్స్ కోసారి లైబ్రరీకిి సంబంధించింది లైబ్రరీస్ది దాంట్ల గ్రూప్ అంటూ ఏమి ఉండదు
రెండు డిఫరెంట్ కదా
ఆ డిఫరెంట్ అ కానీ చేసుకోవచ్చు ఇది సపరేట్ వన్ ఇయర్ వన్ ఇయర్ కోర్స్ టూ స సెమిస్టర్స్ ఉంటే
అవునా
ఆ లైబ్రర కిసమానించైబ్రీ జాబ్స్కి
మహబస ఇ
ఈ ప్రెజెంట్ అయితే పిల్లల్ని చూసుకోవడం తప్ప ప్ప ఇంకో హాబీ లేదు
ఆ రైట్ ఏ పిల్లలు ఉంటే వేరే పని ఉండే
హా వాళ్ళన్ స్కూల్కి పంపియడం ఈమె కి తిన్ పి చీ వాన్ వాడ్ కోవెట్టడం వళ్ యా తను నామ వస్తది ఆమెకి తినిపించి పంపి చ్చే సరికి ఈమె ఇదే పని
ఇద్దరితోనే సరిపోతది కావొచ్చు
ఉం కొంచెం పెద్దగా అయిన తర్వాత అప్పుడు
అవును ఇంకా రంజానా బావును మంచి ఎ హలో బానే ఉండే ది బానే ఉండే మీ ఇ ఉగా లేే రండి
ఉగాది బానే చేసుకున్నాం
అవునా మీకు నచ్చిన ఫెస్టివల్ ఏదండి
ఫెస్టివల్ మాకైతే ఎక్కువ బతుకమ్మ ఉంటాడు మీకు
మాకంటే మోస్లు అంటే ఇది రంజాన్ అండ్ బక్రీ ఇద్ టూ మంత్స్ తర్ వాత్ టా ఉంటది అది నేన్ టేయి కొందరు దాని తర్వాత ఉండే ఆ అవును ఉంటాం అండి తర్టిడేస్ వరకు
అమ్మో హ
మహు ఎవరైనా ఉండ ఉన్నారా ముస్లిం ఫ్రెండ్స్
మ్ హు ఎవ్వరు లేరు ఒక్కరు గూడా స్కూల్ డేస్ లో ఉండేది అది ఎక్కడ పోయిందో తెలువదు ఇప్పుడు
అవునా
ఉ హు
మ్ హు
ము మీకు తెలుగు ఫ్రెండ్స్ కంపల్స్ రీ ఉంటారు ఎందుకంటే ఎక్కువ తెలుగు వాళ్ళు అంతే గదా
ఆ అవును ఉన్నారు కానీ అంత క్లోజ్ కాదు క్లోజ్ అంటే బెస్ ఫ్రెండ్ ఉంటే ముస్లిమే
ఆహా
ఎక్కువ మాట్లాడడం ఎట్లా ఏమి ఉండదు గాని బ్రష్ ఫ్రెండ్స్ ఒకరికోసం ఒకరు
ఆహా
మ్
ఇంకా మీ సిస్టర్ మ్యారేజ్ అయిందా
పెళ్లి అయిపోయింది ఇద్దరు పిల్లలు బాబు
ఆ ఇద్దరు బాయ్స్ నా నెక్స్ట్ మీరేనా
అన్నయది కూడా అయిపోయింది ఇగా నేనే మిగిలి ఉన్నా
మ్ జాబ్ వోచిన తర్వాత చేసుకోండి అయిపోద్ది
అది ఏమో పెళ్ళి అంటే అమ్మ వాళ్ళు చేసుకుంటారు చూసుకుంటారు గదా అది అంతా
ఆహా
నేను మాత్రం స్టడీ వైపు చూసుకుంటే వెళ్తే అయిపోతది
ఉమ్
మిగతాది అన్నీ అదంతా వాళ్ళే చూసుకుంటారు
ఆహా ఈ బీఇడ్ చేస్తే బెస్ట్ నెక్స్ట్
టూ ఇయర్స్ లో అయిపోతది
అప్పటి వరకి స్టడీ అయిపోతుది అప్పుడు వాళ్ళు ఇష్టం ఇంగా అది ఒకటి కోర్స్ కంప్లీట్ చేసి ఉంటే బెస్ట్
అంతే
ఉమ్ ఎందుకంటే డిగ్రీతోనే అంతే ఏం లేదు బయట, కంపల్సరీ బీఈడీ, టీటీసీ, పీజీ, బీటెక్. ఇంగ డిగ్రి అంటే, ఆ కంపల్సరి టెట్.
ఉమ్
ఇంగ డిగ్రీ అంటే ఎక్కువ, అంటే గవర్నమెంట్ జాబ్స్ కి. ఇంగ ఆ జాబ్స్ వచ్చేవి కావ్. మనకి ఏంత ట్రై చేసిన
అవును
ఆ చెప్పలేం
దొర్క ఎలుంటే ఎలాగైనా దొరుకు
ఈ మధ్యయితే అసలు పడతనేే లేవు. మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడే ఇస్తడు ఇగ వాడు.
హ్మ్
అప్పుడు ఇంకా అప్పుడు వానకి ఓట్లు కావాలి, మనకు జాబులు కావాలి.
అంతే ట్రై చేస్తూ అంటే ఒకసారి తగులుతది
ఆ చదవడం కావాలి ఫస్ట్, పిల్లలు పెద్దగయితే అప్పుడు
ఆ
పెళ్ళయితే కతం, ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ వరకు ఏది ఉండదు. పిల్లల్ తప్ప
అవును
ఇగ ఆల్ పెద్దగయితే, ఇంగ వల్ పెద్దగయేసరికి మనకి థర్టీ ప్లస్ వస్తది, ఇగ అప్పుడు ఓపిక ఉండదు. చదువుకునే ఇంట్రెస్ట్ ఉండదు, మొత్తం పోద్ది అప్ పుడు వరకు
అవును, మీర ఎంతమంది అండి, సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా?
ఆ సిస్టర్, చెల్లి చెల్లిది కూడా మ్యారేజ్ అయింది, ఒక బాబు తమ్ముడు వాడు చదువుకుంటున్నడు.
అవును
డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇప్పుడు తమ్ముడు చెల్లెది డిగ్రీ అయిన తర్వాత పెళ్ళయింది నాది గుడా డిగ్రీ అయిన తర్వాత అయింది
చాలా ఎన్నుహి
ఇంకా చిన్న పిల్లలా వాయిస్ వినిపిస్తది మీ ఇంట్ల
అవునండి మనం మొన్న ఫెస్టివల్ ఉండే గదా రంజానే అరేయ్ మొన్న నే అచ్చిన్లు
ఆ
ఊ చిన్నయనే పండుకున్నాడు అంటే ఇవాళ మామ్ మమ్మీ గాళ్ళు ఉండు మమ్మీ ఉంటే ఉంటారు లేకపోతే లేదు
అంతేనా
ఉ
ఉ మీరు కాలేజీకి వెళ్లే వాళ్ళు ఎమ్ మగ్ ఇంగ అలవాటులేదు అందుకే
అంటే కాలేజ్ స్టార్టింగ్ లో ఉండే ఇన్ని రోజులు గాని ఇప్పుడు లేదు ఇప్పుడు ఇంట్లోనే
ఆహా
ఉహు ఆ అయిపోయిందండి బోలో ఈ ఇయర్ తో కంప్లీట్ అయి
ఇప్పుడు ఇంకా మర్ సి సిస్ ఎమ్ గాలేదు గదా
అంతగా వెళ్ళాం ఉహు స్టార్టింగ్ లో ఫస్ట్ సెకండ్ ఇయర్ లో వెళ్ళినా గానీ ఇప్పుడు అంత ఓపిక లేదు అంతత్ దూరం వెళ్ళది
ఆ ఇగ ఎగ్జామ్స్ కెళ్ళి రాస్తారా
అంతే
ఉహు మరి పాస్ అయితరా అన్ని అట్ల వెళ్తే
అవును
ఉహు
ఉ
కుద
ఓ ఉక ఏం చేస్ స్తారండి మీ పండుగ ఏమో వస్తుంది గదా ఆ నా ఫ్రెండ్స్ ఆ ఒక్కలు టీచింగ్ అవును ఏం చేస్తున్నారు గా మరి స్పెషల్ గా
స్పె అంతే కళ్యాణం చూసి రావడం పుల్లెండలున్నయి
అంతేనా అమ ఈ మధ్య అే
ఘొరంగా ఉన్నాయ్ ఎండ అసలు పిల్లల్ని పను వెళ్ళాలంటే భయం ఏస్తాన్
అ
మనంమైతే ఏంకాదు
ఈవినింగ్ టైమ్ లో మబ్బ వస్తుంది కదా అలాగే కొంచెం కూల్ వెదర్ అయితే ఏం కాదు కానీ
అవునా మీ పేరెంట్స్ ఏం చేస్తారు
మా మమ్మీ అయితే హౌస్ వైఫ్ అండి బ కాంట్రాక్ట్ బేస్ లా ఇలా ఇల్లు కట్టడం అలా చేస్తారు
ఆహా కాంట్రాక్టరా
మ్
ఆ హా
ఉ ఇంకా మీరేం చేస్తూ ఉంటారు ఇం ఇలు వారు
మమ్మీ స్కూల్ డాడి షాప్
అవునా
మ్ ఇంకా నేనైతే కాలి పిల్లల్తోనే
అవును పిల్లలుంటే అంతా వదిలేయడమే
ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఆమెకు టూ కంప్లీట్ అయి్యి త్రీ వడతాయి ఇంగ అప్పుడు ఏదైనా చిన్ పిల్ళక వెళ్దామని చూస్తున్నా
అవును ఏదైనా చేసుకోవాలి
ఖాళీ ఉంటే ఇంతే పిచ్చి లేసినట్టు ఉంట ది
కనీ పిల్లలు ఉంటే అంకా ఎ కొత్తద ఎందుకంటే అట్లా పెడతాల ఏదో
బోరు కొట్టది కానీ. ఇదే ప్రపంచం ఈ ప్రపంచాల నుండి బయటకు వచ్చేదే లేదు. అసలు
ఓ
ఫుడ్ ప్రిపేర్ చేయడం. తినిపియడం, కడగడం, తోమడం ఇంతే.
ఉంటది పని
ఆహ్ ఆ
అలా వెనకల ఏదో ఒక పని ఉంటనే ఉంటది.
అవును ఇంట్లా ఉంటారు. ఏం పని అంటారు గాని ఇంట్లున్న వాళ్ళకు ఉన్నంత టర్ చార్ ఎవర్కె ఉండదు.
అహ్ ఆహ్
హలో హలో
అ
వయిస్ కటయితున్